హలో
హలో
హలో
హలో వినిపిస్తుందా
ఆ లక్షణంగా
అవునా ఏం చేస్తున్నారు
ఏం లేదు ఖాళీగానే ఉన్నాం తిన్నాం
ఏం ఏం తిన్నారు
మటన్ రైస్
మటన్ రైసా
బీఫ్ కరీ బీఫ్ కరీ అన్నం
మ్ ఈరోోజేం స్పెషలా అండి
స్పెషల్ ఏమి లేదు సండే రోజు తెచ్చింది అట్లే పసుపు ఉప్పు వేసి ఉడకబెట్టిన్నారు అది నిన్న చేసుకోలే
అవునా అలా చేసుకోవచ్చా
న్నారంట అది
ఓకే అలా చేసుకోవచ్చా మరుసటి రోజు కూడా
నిన్న చేసుకోలే ఈ రోజు చేసిన పొద్దున తిన్నా అదే మీరు
మేము పప్పనం.
అతను ఏం చేస్తున్నాడు వజ్ర కుమార్
మీరు నేమ్స్ మెన్షన్ జేయకండి.
ఓకే ఓకే
ఈ పాప ఏం జేసుంది.
మా పాప ఇప్పుడే నాను సతాంది సతాయించి ఇప్పుడే వాడుకున్ గడా నిద్రలో తెలుతుంది ఆమె
బాగా అల్లరి జేసదా మీ పాప
ఒకరు నాలుగు రోజులు మీ దగ్గర పెట్టుకొని జూడండి మీకు అల్లరి అంటే ఏంటో ఇంకా బాగా కనిపితది.
రాకసి పిల్లాయితే
నిన్న పార్క్ లో అదే జారు బండ జారేది ఉంటది గదా.
అవున్ వేలారా మీరు అక్కడికి
ఆ నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది.
ఏమైంది.
నేను పు పాష్టనికి వెళ్ళాక అక్కడ నేను ఒక ముసాయంతో మందులు దీసుకున్నా.
యేంటి అర్థం గాలేదు.
డాస్ టి బస్టాండ్ లో మందులు దీసుకున్నా
అవునా
ఆ తీసుకున్న తర్వాత కొద్దిసేపటికి బస్ వచ్చింది.
ఆ
బస్ వసే బస్ కోద్ కొద్దిసేపు ఏడ్చేచ్చినం మాట్లాడుకుంటూ ఎడ్ జేచిన్ తర్వాత సడన్ గా బస్ వచ్చింది సడన్ గా బస్ వస్తే ఎక్కినాం. సీట్లు ఉన్నాయో ఒక సీట్ దొరికింది కూర్చున్నా. కూర్చున్న తర్వాత స్కూటీలో ఆ
మీరు ఎన్ని గోట్లకు బయలుదేరినారు.
అక్కడ సిక్స్ ఓ క్లాక్కి
బస్సులు ఉన్నాయా, అప్పుడు మీరు వెళ్ళేటప్పుడు.
ఉన్నాయ్. అయితే డిక్కీలో బ్యాగ్ ఉంది, ఆ ఉన్నాయ్ తకవున్నాయ్.
అవునా వర్షం ఏం పడలేదా నిన్నా.
ఆ పడలేదు మీకు
మా గూడా రాలేదు అంటే మీ సైడ్ ఏం రాలేదా అక్కడా
ఆహా రాలేదు ఇప్పుడు మబ్బులు ఒకటి ఉన్నాయ్.
అవునా మార్నింగ్ నుంచి అలానే ఉందా, మార్నింగ్ నుంచి అలాగే ఉందా క్లైమేటూ.
లానే ఉంది మీకు
అంటే మాకు ఎండ ప్లస్ మేఘాలు అట్లాగనే ఉన్నాయ్.
మాకు ఎండ ఏం లేదు మొత్తం అంతా మబ్బులు ఉన్నాయ్.
అవునా వర్షం వాసదాటావా ఈ రోజు
ఆ నైట్ మేబి రావాచ్.
బాగా బడతాయా మీ ఊర్లో వర్షాలు.
ఆ పంటలు బాగా వండాలని బాగా పడతనే ఉంటాయ్. నిన్న కూడ సాయంత్రం నాలుగంటల్లప్పుడు వడిందట.
అవునా.
నైట్ గుడా కొద్దిసేపు కొద్దిగా వచ్చింది లైటుగా వచ్చినయి గానీ ఇంగ రాలె.
అవునూ ఎరు వకపునమంటే. ప్రత్సారి వర్షాలు బడతాయి గదా ఈసారి ఎందుకు వర్షాలు పడ్లేదు.
ఓహో, ఏరువాక పునమ్మొచ్చే ఎరులై పారెణంటా. అన్నట్టు ఏరువ. క్కపున్నమొచ్చిన తర్వాత వర్షాలు కచ్చితంగా వస్తాయి. కానీ ఏమో ఈ సంవత్సరం వర్షం రావట్లే.
ఫైన్సా లేకపోతే.
వర్షం వర్షకాలం స్టార్ట్ ఏరూవకపునం తోనే. స్టార్టైతయంటారు కానీ ఈసారి. ఆ.
అవునండి మా ఊర్. ర్లో గూడా ప్రతి ఇయరు వర్షం బడేది కానీ నిన్న అసలు వర్షమే పడలేదు.
ఇప్పుడూ. తక్కువైంది చిన్నగున్నప్పుడైతే బాగా ఎరవక పున్నమొచ్చిందంటే ఆ రోజు ఖచ్చితంగా వర్షం వచ్చేది. ఆ తర్వాత వచ్చేది ఇప్పుడు రావట్లేదు.
ఏరువాకపున్నమంటే ఏమైనా పండుగన అండి అది దాని గురించి తెలుసా మీకేమైనా.
నాకేం ఐడియా లేదు ఎరువకపున్నామంటే ఎద్దులని. రెడీ చేసి తిప్పడం అనేదొక్కటె తెలుసు అంతే.
అవునూ నిన్నా మా ఊర్లో గూడా ఎద్దులన్న రడీ జేసి బాగా. అంటే.
పున్నమి రోజేస్తారు. ఎప్పుడు అది జూన్ ఫస్ట్లోనే వస్తది కానీ ఈ సారి. ఒక త్రీ, ఒక మూడు వారాలు, నాలుగు వారాలు వెనకొచ్చిం. ఏరువాక పున్నం జేసిన తర్వాతనే స్కూల్స్ ఓపెన్ అయ్యేయి.
హాలో. హాలో, మీరెందుకండి ఛాన్స్ ఇవ్వరా అవతల్వాళ్ళకి.
చెప్పు
అంటే. పండుగ రోజు వాళ్ళు గుడికి వెళ్తారా ఎద్దులన్దీసుకొని.
పూజ జేసి ఎద్దులకు పూజ జేసుకోనీ. ఎద్దులని రెడీ జేసి.
ఎద్దులని బాగా వాష్ చేసి, స్నానం జేపిచ్చి బాగా రెడీ జేసి తీసుకొని. దానికి పూజ జేసి తీసుకొస్తారా.
వర్షాలొసే ఎదులతోనే గదా పని. అందుకే ఎద్దులను ముస్తాబు జేసి, ఎద్దులను ఊరంతా ఊరేగించి. టీ ఎద్దులు తమ స్నేహితులని, తమ రిలేటివ్స్ ని కలుసుకోడానికి. అన్ని ఒకే చోటే గుంపులో ఉండడానికి తప్పుతారలా. అన్ని అంటారు.
యుద్ధానికి సిద్ధమన్నట్టూ. దాన్లని రెడీ జేసారా, ఎద్దులని. ఇంగా ఇప్పట్నుంచి పొలలాకి తీసుకెళ్తారా వాటిని.
ఆ ముస్తాబు చేసి అంతా చేసి పూజ చేసి మాకు లేవు మీకున్నాయా
మాకు కూడా లేవు మొహరం ఎలా జరిగిందండి మీ ఊర్లో
ది ఎప్పటిలనే బాగానే జరిగింది మేము చేసుకోం కదా పండగ అది
ఆవునా ఆహా లేదు కొన్ని ఊర్లో బాగా జరుగుతందని విన్నా మొహరం అనేది బాగా అంటే తిరనాల తెలుసా అండి అట్లా చేస్తారని విన్నా మా ఊర్లో అయితే ఏం చయర్లుండి
మీ ఊర్లో అయితే జాతరలో స్వీట్లు పండ్లు అన్నీ పెడతారంట
ఆ అదే తిరునాల జరుగుత వస్తది కదా నార్మల్గా ఆ జాతర లాగా
తినే వసూలు అన్ని
ఆ అదే అం
ఉంటాయని విన్నాను నేను కూడా ఎప్పుడు చూడలే
అంటే నార్మల్ మా ఊర్లో నార్మల్ అంటే జాతర రోజు మాత్రమే అవి శివరాత్రి రోజు మాత్రమే వస్తాయి మా ఊర్లో కానీ కొన్ని ఊర్లలో ఇట్లా కూడా మొహ్రం రోజు కూడా వస్తాయని విన్నాను మీ ఊర్లో కూడా వచ్చింటది అనుకుంటా
ఆ మా ఊర్లో పీర్ల పంండగ కూడా జాతర చేస్త చేస్తారు స్వీట్లు అవి ఇవి ఇపిస్తారు పెడతారు విన్నా నేను కూడా ఇది ఏరువాక పున్నంకి
కాదండి మోహరం అనేది ఎవరు జరుపుకుంటారు అది
అట్లేమి లేదు హిందువులే జరుపుకుంటారు హిందువులు ముస్లింలు అలా ఇప్పుడు అందరూ చేసుకుంటారు
తినడానికి ఏదైతే ఉంది
హిందువులు ముస్లింలు పింజరోళ్ళు వాళ్ళైతే కంపల్సరీ చేసు కుంటారు కొంతమంది
అంటే మొహరం మొహరంలో అది పండగ దేన్ని చూసి చూచిస్తుందండి మొహరమనే ఫెస్టివల్ అ అంటే అది కాదు సం థింగ్ అగ్గినిప్పుల్లో వాళ్ళు నడుస్తారు కదా అదేనా
ఆ ఇప ఈ మొహరాంకి అనుకుంటా అగ్గి నిప్పుల్లో నడిచేది
అంటే వాళ్ళు ఏ అంటే వాళ్ళకి ఎవరైనా దేవుని దేవుళ్ళు వాళ్ళలో ప్రవేశించ చి మాట్లాడుతార అట్లా
ఆ అవునేమ మేబి అయ్యిండొచ్చు నాకైతే క్లారిటీగా తెలీదు వాళ్ళకు పూనకాం వచ్చినప్పుడు అగ్గిలోకి పోయి
అగ్గిలో నడుస్తారు కదా అంటే వాళ్ళకి ఏం కాలవా అప్పుడు
కాలుతుంటది కానీ వాళ్ళకి అదేదో పూణకం వచ్చింటాదంట దేవుడు అని అంటారు కదా వాళ్ళకి
అది ని జమేనా అసల్ కి
ఏమో నాకు కూడా తెలీదు కానీ వాళ్ళ నా
అవునా ఓకే అంటే అట్లా తీరి అట అగ్గినిపుల్లో నడిస్తే వాళ్ళ కోరికలు తీరుతావని నమ్మకమా వాళ్ళకి
ఏమో మరి ఉండోచ్చేమో మా నాకైతే తెలీవు దుంకుతారంటా వాల్ నిప్పుల్లో నడుస్తారంట
ఒకసారి మీరు ట్రై చేసి చూడండి
నాకేం అవసరం ఉందండి మీరు ట్రై చేసారా చల్లగా అయిందా మీకు
లేదు అండి నీ మేము ఎప్పుడు ట్రై చేయలేదు జస్ట్ చూడలేదు అది కూడా విన్నాను అంతే
లో మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉంటుందో చెప్తే నేను తర్వాత ట్రై చేస్తాను అండి
అసలు మొహరం అనేది ఇలా జరుగుతదని కూడా తెలియదు జస్ట్ ఇవి విన్నాము అంతేగాని
ఎందుకండి మీ ఊర్లో వాళ్ళు చేసేటప్ మీరు వెళ్ళి చూడొచ్చు కదా ఫ్రెండ్స్ ఉంటారు కదా చేసే వాళ్ళు
నో అండి మాకేమి ఫ్రెండ్స్ లేరండి అక్కడ సైడ్ వాళ్ళు ఎవ్వరు
అందుకేయండి ఎక్కువ మంది దోస్తులను పెంచుకోవాలి
ఎప్పుడూ చూడలేదు మేము జస్ట్ వినడం మాత్రమే తెలుసు కానీ సుడల్లేదు ఎప్పుడు
అగ్గినిప్పుల్లో దుంకడం అదేమిందండి ఇంట్లో అగ్గి ఉంటది కదా బొగ్గులు వేసి అంటించి దుంకండి తెలుస్తుంది మీకు ఎలా ఉంటుందో
అది కాదు అంటే రిలిస్టిక్ గా వాళ్ళని చూడడం వేరు కదా
అదే మరి మోన్నా వెళ్ళాల్సింది మీరు అది గుండం దగ్గర ఎలా అవుతుందో మీకు తెలిసేది
అంతే చూడలేదండి ఎప్పుడైనా ట్రై చేద్దాం చూడాలి ఒకసారి నిజంగా వాళ్ళకిది అంటే నేను దూకడానికి కాదు ఆగి నీ ప్పులో వాళ్ళు దూకితే చూడాలని
వాళ్ళైతే మొత్తానికి ఏదో ఒక ట్రాన్స్ లో ఉంటారు కాబట్టి వాళ్ళకి ఆ పెయిన్ కనపడదు
అంటే వాళ్ళకి టెస్ట్ చేయాలా వాళ్ళకి నిజంగా ఇవ్వీ ఎవరైనా వాళ్ళు ఉన్నారా లేదా వాళ్ళే కావాలని చేస్తారా లేదంటే వాళ్ళు కోరకల కోసం చేస్తారా తెలదు కదా ఒకసారి వాళ్ళని ఆ అట్లా చేసే వాళ్ళని అడగాలి ఆ అనిపిస్తుది అట్లా అగ్గినిప్పుల్ల నడిసిన వాళ్ళని
అడగాలంటే ముందు మీరు వెళ్ళి చూడాలిగదా చూసి వెళ్ళి చూసి అడగండి దాన్ తప్ ప్పేముంది తెలుసుకోండి ఈసీగుంటదంటే మీరు ఒకసారి ట్రై చేయండి మీ కోరికలు తీరుతాయి మీక్ కూడా ఆ కున్నారు గానీ
మీ ఫ్రెండ్స్ ఎప్పుడు చెప్
సరిగ్గా తెలిదు హా లేదు నేను ఎప్పుడు వెళ్ళలేదు చూడలేదు తెలీదు నాక్ కూడా ఆ
మీరు కూడా వినడం మాత్రమే చేసినారా అయితే
ఆ అవునండి మీ ఊర్లో బాగా జరుగుతుందా అయితే.
మా ఊర్లో ఎలా జరుగుతదో గుడా మా నాకేదిలువదు అసల్. జస్టు వాళ్ళు వీళ్ళు ముస్. రాళ్లుంటారు గదా కట్టల మీద కూర్చొని వాళ్ళు ఉ చెప్తే వినడం తప్ప ఏమీ తెలియదు.
అయితే మీరు ఒకసారి వెళ్ళి చూసి ఎక్స్పీరియన్స్ చెయండి మీకొక ఏక్. పీరమ్స్ లాగా ఉంటుంది గద.
ఒకసారి ట్రై చేసి చూద్దాం. మీ ఊర్లో గుడా మీరు చూడండి ఒకసారి. జాత్ అట్లీస్ట్ చూడకపోయినా జాతరల్లోకైనా వెళ్ళిరండి.
లేదండి ఇక్కడ జాతర ఎక్కడ జ.